హలో ఆ హాయ్ అండి
రండి
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
మేం బాగున్నామండి ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారండి ఇంకేమండి ఎక్క ఏ ఏం లేదండి తోటలో కొంచెం పని ఉంది
ఓకే
వెల్ళాలి
ఏం పనుందండి తోట్లో
అంటే అరటి చెట్లు నాడుతున్నాము
కొచ్చా అండి అడిచెట్లు నాటడం
అంటే నాకు వచ్చు కానీ నాలుగైదు ఎకరలంటే నేను ఒక్కదాన్ని నాటలేను కదా కాబట్టి కూలొల్లు వస్తా తున్నారు వాళ్ళకు అరటి మొక్కలు అందించడానికి లేకపోతే వాళ్ళ మధ్య మధ్యలో నీళ్ళు అడుగుతుంటే ఇవ్వ డానికి ఇలా చిన్న చిన్న సాయం చేయడానికి వెళ్తుంటా అండి
మ్ హు ఈ సీజన్ లో పెడతారండి అరటి చెట్లో
ఆ పెడతామండి ఇప్పుడే రీసెంట్ గా అయిపోయింది ఇంకా మొక్కలు దించేసాం మల్ రెడీ
ఆ
పెడతాం ఇప్పుడే పెడతామండి
మీరు అయితే అరటి పండ్లు బానే తింటారా
అంతే అండి అదేదో ఉంది కదా సామెత అలా అన్నట్టు ఇంట్లో ఉంటే తినాలని పిదు ఆ ఆ పంట అయిపోయి తర్వాత తినాలనిపిస్తుంది
అంటే పెద్ద అరిటి పండ్ల లేదంటే ఇప్పుడు నార్మల్ గా చిన్నవి వస్తాయి కదా అవ్వ అండి
పెద్దవే అండి నార్మల్ గా స్వామి పూజల దగ్గర అట్లా వాడుతుంటారు కదా పెద్ద అరటి పండ్లే మామూలుగా సుగంధాలు అంటారు కదా ఆ సుగంధాలు కాదు ఇవే మామూలు అరెటి పండ్లే
మ్ ఇక్కడ ఎక్కువ కర్ణాటక స్టే కర్ణాటక లో అంటే చిన్న చిన్నవే ఎక్కువ వస్తంది వస్తాయండి ఇక్కడ
దానిలోని సుగంధాలు అంటారు
ఆ మీరు పెట్టిండేది అవేనా అండి
హ కాదండి మామూలుగ అరటి పండ్లే జంపుగా పెద్దగా ఉన్నవి మ్ చాలా కష్ట ష్టం చాలా పని ఉంటుందండి అరటి పంట పెట్టాలంటే
వన్ ఇయర్కా వచ్చేది పంట టూ ఇయర్సా
అన్నీ అంటే మొత్తం పంట మొత్తం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఆరు నెలకు వస్తుంది పంట ఇప్పుడు పెడితే ఇంకా జనవర్లకి అలా వస్తుంది
అవు అంతే ఫాస్ట్గా వస్తుందా
పిలలకి ఒ ఆరు నెలలకి ఒక ఏడు నెలకి అంతా వచ్చేస్తుంది అంటే కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది పెద్దగా అంటే కొన్ని మొక్కలు పెద్దగా తొందర లిక్ గొలే గొల వచ్చేసి పెద్దగా అయిపోతాయి అలాగా వచ్చిన వచ్చిన వల్ల కట్ చేస్తూ ఉంటాము
ఉం ఫస్ట్ టైమ్ కట్ చేస్తారా
అద్ అంటే
అంటే కొంతమంది ఇంకా కాత మంచిగా రావాలని ఊర్కనే కట్ చేసి పడేస్తూ ఉంటారు రు అట్లా చేస్
లేదు లేదు లేదు లేదు లేదు అంటే అమ్మడానికే కోస్తాం కరెక్టు
ఊహు
అంటే మా నాన్న మొత్తం రోజ్ జు దాన్ని తోటకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా ఆ పంటల్లో ఏదైనా అం అంటే ఒక్కొక్కసారి రెండు గేలలు ఇలా కూడా వస్ తయి అలా వచ్చినప్పుడు ఒకటి అంటే ముందు ఒక పువ్వులాగా వస్తుంది పెద్దగా అలాంటప్పుడు రెండు కూడా వస్తాయి ఇలాంటప్పుడు ఒకటి తుంచేస్తారు ఇంకొకటి పెంచుతారు ఎందుకంటే ఏ రెండు ఉంటే కష్టం అయిపోతుంది ఆ చెట్టు బాగా గ్రోత్ ఉండదు అందుకని వాటిన్ తుంచేస్తూ ఉంటారు మ నాన్న ఊ
టె మొత్తానికిస్ ఆ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కంతా పంట చేతికి వస్తుంది
ఆ ఆ ఫస్ట్ పంటొస్తుంది దాని తర్వాత ఇప్ ఇప్పుడు గలలు కొట్టిన తర్వాత అంత చెట్లు ఆ చెట్లు పడిపోయి పక్ క్కన మళ్ళీ వేరే మొక్కలు వస్
ఆ ఆ తెలుసులేండి అది వన్ ఇయర్ కొస్తుందా
ఇవి కూడా అంతే ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కంతా
ఆహో మా ఇంటి దగ్గర ఉన్నాయి బట్ అ వన్ ఇయర్కేనండి ఎప్పుడు వచ్చేది
అవునా అంటే మనం ఇంటి దగ్గర అంత ఎ రువులు రసాయనాలు అలా ఎయం
ఆ అవునవును
అంటే మనం మన పనే అది ప పంటను సరిగ్గా చూసుకోవడం కాబట్టి దానికి పొద్దున్న లేష్ ప్ప నుంచి రాత్రి పడుకునే వరకు దానికి త్రిప్పు మందులని డు ఆ మందులు అంటే ఈ మందులు అంటూ వదులుతూనే ఉండాలి
అవునవును తొందరగా పంట వస్తుంది
ఆ
మా ఇంటి దగ్గరే ఉండొచ్చు ఉన్నాయిచ్చ రెండు చెట్లు ఉన్నాయి బట్ సంవత్సరానికి ఒకసారి వస్ స్థాయండి అంటే ఊ
ఇక తోట్లో అంటే దానికి సరిపడ్డా ఫస్ట్ దాన్ని నాట్ టే ముందు చా ఎన్ని ఒక ఐదారు ట్రిప్పులు అంటే ఆవు పేడ ఇలాంటివి ఉంటాయి గద ఎరువులు ఆ ఇ ఎరువం తయేసి భూమి మొత్తం కల్ అంటే ఇట్లా పైకి కిందికి నే నేల ఆ మన్ను మొత్తం తిరగదిప్పాలి ఆ ఆ
ఆ
అలాగా దున్ని చేసి అంత చాలా ప్రాసెస్ ఉంటది అరటి మొక్క నాటాలంటే
అవును మాకు తెలీదండి ఆరటి పంట గురిం చి మేము ఎక్కువగా అంటే టమోటా మొక్కజొన్న ఇట్లాంటి పంటలు ఏస్తు ఉంటామండి అంతే
అవునా
ట మిరపా ఇట్లా కూరగాయలకు సంబంధించి లేదంటే మొక్కజొన్న శనీక్కయలు ఇలా వేస్ స్తుంటాం అంటే
అంటే కూరగాయలు అంటే ఎలాగా మీకు అమ్మడానిక లేకపోతే ఎలాగా మీ
ఇంట్లోకి ఏం కాదం అమ్మడానికి మార్కెట్ కి తీసుకెళ్లడానికి
అవునా
ఆ ఇప్పుడు టమోటా అంటే టమోటా వ్యాన్లు వస్తాయి తోటలోకి తీసుకెళ్తారు కదా అట్లనే ఆ అవును ఇంకా కర్బూజ అట్లాంటివి పెడుతూ ఉంటాం అంతే ఉ కరపూజ తెలుసా అండి మీ కు
ఆ తెలుసండి మీకె మేలండి తినడానికి బయట కొనుకొ
అదేమి లేదం డి ఒక్కోసారి ఒక్కో పంట కదా అండి అన్ని ఒక్కసారి అయితే అన్నీ ఉంటాయి అనుకోవచ్చు
హ
ఆ ఒక్కోసారి ఒక్కోలా ఒ ఒక్కో పంట వేస్త
ఆ కర్బూజ కరిందర ఇలాంటివి కూడా కొంచెం కష్టమే కదండి పంటలు
ఆ చనా కష్టమండి అవి ఎప్పుడు కాస్ట్ ఉంటాయి ఎప్పుడు తగ్గిపోతాయో అన్నట్టు ఉంటుంది అవి
అసలు మా ఊర్లో ఒకొక్క సారి కళింగర పెడతారు
ఆ
అప్పుడు ఎంత కష్టం అయితుందో కొంతమంది పాపం అసలు రేట్లు లేక పీకిచ్చినా కూలలు వాళ్ళతో కూలోలకు కూడా డబ్బులు రాదనేసి అలాగే వదిలిపట్టేస్తుంటారు ఊర్లో వాల అందరూ ఎవరెవరో వచ్చి పీక వాళ్ళ కోసం పీక్కొని పోతుంటారు
తాయి కాదు చానా ఎండలు ఉన్నప్పుడు మాత్రమే వాటికి కాస్ట్ ఉంటుందండి
ఆ లేదండి ఒక్కొక్కసారి దరిద్రం ఉన్నప్పుడు ఎండల కాలం కూడా రేట్ అసలు ఉండదు
అదే ఒకొక్క స అక్కడ ఎండలు తగ్గిపోయి ఎక్కడైనా వరదలు అట్ల వస్తాంటాయి కదా మన దేశం కంటే వేరే దేశంకే ఎక్కువ షిఫ్ట్ అయితా అంటున్నాయి అవి ఆ అక్కడ డిమాండ్ లేకున్నప్పుడు రేట్ తగ్గిపోతుందండి మన సైడ్ ఏమంత రేట్ ఏం లేదు అవి
ఆ
అక్కడే డిమాండ్ లేనప్పుడు ఇంకావి రేట్ తగ్గిపోతాయండి
వర్షాలు అక్కడ క్లైమేట్ కూల్గా ఉంటే ట్రాన్స్పోర్ట్ తక్కువైపోయి
ఆ అంటే వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ చేసుకోరు కదండి ఇంకా అట్లాంటప్పుడు ఊ అట్లాంటప్పుడు తక్కువైపో పోతే చాలా తక్కువైపోతాయండి అవి కాష్ట్
అదే అదే అలాంటప్పుడు చాలా నష్టం వస్తుంది కదా అండి
అవునండి దానికి పెట్టుబడి చాలా ఎక్కువ అట్లనే సి చాలా మంది పెట్టడానికి వెనకాడుతారండి
ఊమ్ ఈ అరటి పండు కూడా అలానే అండి అసలు ఎంత కష్టంగా ఉంటదో కానీ అందరు మా సైడ్ అరటి పంటె ఎక్కువ పెడతారు మనకద్రు కృష్ణం బాగున్నప్పుడు అరటి పంట మనం ఏడు లక్షల పెట్టుబడి పెడితే పద్నాలుగు లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది
ఓహో
ఉమ్ అలానే చాలా మంది బాగుపన్నారు కొలా కొంతమందికి ఎలా అంటే పెట్టినప్పుడు బాగుంటుంది రేటు అలా అని పెడతారు పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చే టయానికి మొత్తం అంటే వాన ఇంకా వ గాలులు ఇలాంటివన్నీ వచ్చేసి మొత్తం అన్ని పడిపోయి అది కాక అరటిప్ ఆ పంట చాలా స్మూత్ అంటే ఏదైనా కొంచెం గాలొచ్చి దంటే తొందరగా పడిపోతాయి
అవునవునండి నేను విన్నాను వార్తల్లో అట్లా విన్నాను
ఊమ్
మా సైడ్ అట్లా ఎట్ల అంటే టమోటా ఎక్కువ పెడతారండి టైట్ ఉందని పెట్టేస్తారు మళ్ళీ అ వచ్చే టైం నికి పది రూపాయల కేజీ కూడా ఉండవండి అట్లా అయిపోతుంది
ఆ అలాగా చాలా కష్టమండి మా ఊర్లో చాలా మంది కి అయ్యింది పాపం అలాగా అంటే కరెక్ట్ గా పంట చేతికొచ్చే టైం కి వరదల్లో రావడం వరదలు రావు కానీ ఆ గాలులు వర్షాలు రావడం ఇలాగా
మొత్తం తోట అంతా పడిపోతుంది అప్పుడు చాలా గాలులుంటె
ఆ అవునండి పడిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక చెట్టు పడిపోయిందంటే అది వేరే దానిపైన పడితే అది కూడా దానికి సపోర్ట్ లేక అది కూడా పడిపోతుంది కదా ఆ అక్కడికి మేము ప్రతి అంటే చెట్టు గెల వస్తుంది కదా ఆ గెల బరువయి పడిపోతుంది అనేసి దానికి పోటు కట్టలు అంటూ పెడతాము
ఆహా
అయినా కూడా పడిపోతాయి
కట్టెలు అంటే చాలా కావాలి కదండి ప్రతి చెట్టు చెట్టుకి కావాలి అప్పుడు
ఆ అవునండి కట్టెలు అవి బాడగాకు తెచ్చుకుంటాము
ఆహా
ఆ అవి అలాగే లేకపోతే ఒకసారి తెచ్చేసుకుంటాము అవి ఇంకా ఎక్కడైనా ఒక దగ్గర ఆ పంట అయిపోయిన తర్వాత ఇట్లా చక్కగా నిల నిలబెట్టేసుకొని ఒక గుడిస్ చే లాగా కట్టేసుకుంటే
హ
ప్పుడు మళ్ళీ వాడుకుంటాము అలాగా అండి
అయితే ఈ పంట తప్ప మళ్ళా వేరే పంటలు ఏమి వెయ్యరా అండి
వేస్తుంటారండి మిరప, ఇంకా మొక్కజొన్న, శనగ
అవును శనగ మా సైడ్ అసలు శనగలు వేయారండి ఇక్కడ
ఆ మా సైడు ఎకరాలు ఎకరాలు వేస్తారండి వేస్తే నాలుగైదు ఎకరాలు పది విత్తనాలు కూడా వేస్తారు
అంటే అవి సేన్లకి వేస్తారా లేదంటే నీరు ఉండాలా దానికి
చేన్లకు వేస్తారండి నీరుకి అంటే నీళ్ళు అంత అవసరం ఏం లేదు దానికి చేనులలోనే వేస్తుంటారు
ఉహు మా సైడ్ ఏ మా సైడ్ ఎట్లా అంటే చేన్లకే ఎక్కువ అంటే కంది లేదంటే ఆముదాలు అంటారు కదా ఆ అవి వేస్త స్తూ ఉంటారు ఎక్కువ
ఆ కంది మా సైడ్ కూడా వేస్తారులే అంటే పప్ పప్పుకు వాడుకునే కందులు కదా ఆ అదే వేస్తామండి
అంటే ఇవి ఉలవలు అంటారు కదా ఉలవలు వేస్తా ఉంటారు
ఆ అంటే అవి అన్నీ మా సైడ్ కొంచెం తక్కువ తక్కువ చే యేసేది మొత్తం అంటే ఎకరాలు ఎకరాలు వేసేదంటే అరటి పంట మళ్ళీ చినా చెట్టు తెలుసా బ తాయి చెట్లు ఆ చినా చెట్లు కూడా పెట్టిన ప్పుడల్ల ఎన్ని చాలా మొక్కలు పెడతారు
ఆహా
అంటే అవి ఒక పది ఏండ్లకు వస్తాయి పంట అలాగా పెట్టుకు ఉండరు
ఓకే అండి
సరే అండి బాయ్
ఒకే అండి బాయ్